ఆ బాగున్నారాండి
ఆ బాగున్నాను ఆ హలో మీరు బాగున్నార
ఆ ఆ బాగున్నాం తిన్నరా
ఆ తిన్నారు ఆ తిన్నామండి మీరు
ఆ తిన్నాము మరి ఏం కూర చేసిండ్రు ఈరోజు
ఈరోజు మేము క్యాబేజీ కర్రీ చేసినామండి
ఆ
హ్
అది ఎట్లా చేస్తారు మీరు
బ మేమ క్యాబేజి కరీదా చెప్పండి మీరేం కర్రి చేసుకున్నారు
మేము ఎగ్ ఎగ్ బిర్యానీ చేసుకున్నాం
అవునా వావ్ చాలా బాగుంటది కదా ఎగ్ బిర్యానీ
ఆ బాగుంటది
ఆ నేను క్యాబేజీ కర్రీ ఎలా చేస్తామంటే అది ఫ్రెష్గా మా హస్బెండ్ తోటల నుంచి తీసుకొచ్చుండు క్యాబేజీ
ఓహో ఆ
అయితే ద కట్ చేసుకొని కొంచెం చెనగ పప్పు వేసి ఆ మామూలు కుక్కర్ లో ఆ మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటది కర్రీ అ
ఆ
ఆ
బిర్యానీ చేస్తారా మీరు
ఆ చేస్తామండి ఈ మా గురం దాన్లో మేము బిర్యానీ ఎక్కువ తినడం అన్నట్టు అదే స్పెషల్
అదే స్పెషల్
ఆ అవును
రంజాన్ మొన్న ఎలా సెలిబ్రేట్ చేసుకున్నారు
ఓ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి
హ్మ్మ్
అవును ఇంకా మీరు మీర ఎలా జరుపుకున్నారు
నేను కూడా
అవునా ఇంకా షాపింగ్ చేసావా మరి
ఆ చేసినా
అవున్న
హామ్
ఓకే ఫాస్టింగ్లో ఉన్నారా మరి
ఫాస్టింగ్ ఉన్నాం మీరు ఉన్నారా
నేను లేనండి నాకు ఫీవర్ వచ్చింది టైఫాయిడ్ ఇంకా హెల్త్ బాలేనందువలన అని నేను ఓన్లీ ఒక్కటే ఉన్నాను ఎక్క లేకుండే
హమ్మ్ ఆ
మేము కూడా షాపింగ్ చేసినామండి నా బాబు నా బాబు రెండు పాస్టింగ్లు ఉండే ఇంకా మా సారి మో కొంచెం బయట డ్యూటీ కీ వెళ్ళాల్కబాటి మా సార్ లేకుండే ఇంకా నా పెద్ద బాబుకి ఎగ్జామ్స్ నడుస్తుండే కాబట్టి తను కూడా లేకుండే
లేకుండే
హ్మ్మ్
ఆ
ఇంక చెప్పండి ఇంకేంటి విశేషాలు ఇంక ఏ ఫెసిటివల్ అంటే అ ఇష్టం బాగా
హమ్మ్ అన్ని నా అన్ని కామనే కానీ రంజాన్ అంటే బాగాయినా
అవునా బాగా ఇష్టమా
ఆ
ఓకే ఏమేమి చేసుకుంటారు ఆ రోజు స్పెషల్ మరి రంజాన్ రోజు మీరు
మేము బిర్యానీ చేసుకుంటాము సేమియా ఆ స్వీట్
మరి చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తారా మరి మ మీరు సేమ్ అవే తీసుకెళ్ళి
ఆ ఇస్తాం సేమియా
ఉ అంటే వాళ్ళకి ఒకవేళ హిందూస్ అయితే వాళ్ళ ఆ
ఆ ఇష్టటమ్ హిందూస్తాన్ ఆ
అవునా అవునా ఓకే ఇకా చెప్పండి ఏంటి విశేషాలు మేము కూడా వస్తామండి మా కాలనీలో కూడా ఇం చాలామంది ఏంటంటే ఇళు యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు ఎక్కువగా ఉంటరు
ఉ హ్మ్
కాబట్టి వాళ్ళు వాళ్ళ చెత్ పూజ కానియండి ఈ దుర్గాదేవిని కూర్చోబెట్టిన న్నప్పుడు అలాంటి ఫెస్టివల్కి వాళ్ళు ఏం స్పెషల్ చేసుకున్న వాళ్ళు మా మాక్ తెచ్చి ఇచ్చిస్తారు
ఓ
మేమేం చేసుకున్నా మా పండుగలకి మేము వాళ్ళకి మా ఇంటికి వస్తారు తినడానికి అలా
ఊ
ఉ ఏ పండుగలన్న కాని మంచి కలిసిమెలిసి చేసుకుంటాం అవునవును
అట్లనే ఉండాలి
ఆ అట్లనే ఉండాలి కదా మీరేం చేస్తుంట్రు
మేము హౌజ్ హౌజ్ వైఫ్ ఇగా
హౌస్ వైఫేనా
హా ఈ రోజు వెదర్ ఎట్లా ఉంది అటు
ఈరోజు వెదర్ మధ్యాహ్నం టూ వరకు బాగా వేడిగా ఉండే చాలా ఎండ తర్వాత టూ తర్వాత మబ్బొచ్చింది మబ్బులు వచ్చేసి చల్లటి గాలి మంచిగా ఉండే
ఉ
మళ్ళీ తర్వాత సాయంత్రం అయి అయితే ఇప్పుడు బాగా వేడి వస్తుందో ఏమో కాని మస్తు వేడి వేడిగా అనిపిస్తాంది
మీ ఏ వేదర్ అంటే ఇష్టం
ఆ నాకు అసలు వేసవికాలం అంటేనే ఇష్టం మూడు సీజన్ల కన్నా వర్షకాలం అంటే ఇష్టం ఉండదు చలి డాలమ్ అంటే చిన్నప్పటి నుంచి వేసేవి కాలం అంటేనే ఇష్టం నాకు
ఉ
కానీ వేడి అయితదిన్నట్టే కాని ఎందుకో నాకు వేసవికాలంటే ఇష్టం అంతే
ఎందుకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయని
ఉంటది హాలిడేస్ వస్తాయి చక్కగా ఆడుకోవచ్చు అని కానీ పెద్ద అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా నాకు సమ్మర్ అంటే ఇష్టం అనిపిస్తుంది నాకు ఎక్కువగా
ఇష్టమా అటు ఇటు తిరగచ్చు.
అటు ఇటు తిరగోచ్చు చక్కగా మా అమ్మ వాళ్ళ ఇంటికి ది వాళ్ళు వచ్చు హాలిడేస్ దొరికిన పిల్లలకి
ఆ
ఆ మీకు మీకి సీజన్ ఇష్టం మీకు
నాకు చలికాలం అంటే ఇష్టం.
మీకు చలి కాలం అంటే ఇష్టమా
ఆ చలి ఉంటది కానీ మంచిగా అనిపిస్తది పీస్ఫుల్ ఉంటది ఉ
మంచిదే అయితే మరి నాకు చలికాలం ఏంటంటే మొత్తం చలి చలిగా జ్వరాలు వస్తుంటాయి నాకు అస్సలు పడదు
ఆ పడదు ఒకవేల్ళకి అట్లనే ఉంటది.
ఆ అందుకని నాకు చలికాలం అంటే అస్ అని పె పెదల్ని పగిలిపోతే ఫేస్ సంత పగిలిపోతుంది అ కబడ్డి ఇష్టం కదా నాకు
ఇష్టము ఉండదు. ఉమ్
ఇంకా తిన్నర అయిపోడా అదంత మరి
ఆ తిన్నాం అయిపోయింది డిన్నర్
అవునా ఓకే ఇంకా ఓకే చెప్పండి ఇంకేంటి విశేషాలు ఈసారి ఎలక్షన్స్ ఎలా జరిగినాయి మీ సైడ్
మా సైడ్ ఇక ఎలక్షన్స్ అంటే అట్లనే ఉంటాయి ఇక
ఎలా పంచయతీ సెక్రటరీ ఇలా పంచాత్ ఎలక్షన్స్ అ లేకుంటే కౌన్సలరా మీకు
ఇటు పంచాయితీ అయిది
పంచాయత మీకుందా ఓటు
ఆ ఆ ఉంది
ఉందా
కౌన్సిలర్ అటు
అవునా కౌన్సిలరా చాలా ఎక్కువగా పోటీ ఉండే మా సైడ్
ఆ ఆ ఉ
అంటే కొంతమంది వాళ్ళ వైఫ్ నిల్చో పెట్టిండ్రు అంటే ఆడళ్ళకి కూడా వచ్చింది కదా నామినేషన్ చేసుకోవచ్చు అని చెప్పిరు ఆ కాబట్టి వాళ్ళు ఎక్కువగా ప్రచారానికి వెళ్ళేవారు మా కాలనీ వాళ్ళందరు కూడా వాళ్ళతో సహా ప్రచారానికి వెళ్ళే వాళ్ళు జెంట్స్ అయినా కానీ వెళ్ళేవాళ్ళు ఆ మంచిగాద పండగ అన్నటు టెన్ డేస్ వరకు
ఆ అపుడు టెన్ డేస్
ఆ డేస్ పండగనే అదే ఎలక్షన్స్ జాతర విరంగా మేము ఎవరికైతే ఎక్కువ సపోర్ట్ చేసన్నామో వారి గెలవలేదు ఈసారి
గెల్వలే అవి
ఆహా
ఉం ఉం
కొంచెం అలా అందటటు
ఇంకా
ఇంకా చెప్పండి ఇంకా మీరు కూలర్స్ పెట్టుకున్న సర లేదా
ఇంక పెట్టుకోలె ఇగ పెట్టుకోవాలి.
అంటె కొద్ చల్లగ నుంద మరి ఇట్ సైడు,
ఆ పొద్దున పొద్దున చల్లగ అయితది.
ఔన్ ఔన్ పొద్దున పూట చల్లగ ఉంటుంది. గద అయిన కాని ఏంటంటె? అయితె అక్కడు వర్షాల్ పడుతుంద వలన కొంచెం చల్లగానే ఉంది. ఈ వెదర్ మరి ఏప్రిల్ నుంచీ, బాగా వెండ ఉంటది చ్చు కదా,
ఆ బాగే సరె అండి మరి హలో
ఓకె అండి ఆ ఓకె అండి బాయ్
ఆ ఓకె అండి బాయ్, బాయ్ బాయ్ కట్ చేయండి మీరె ఆ సరె